హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి
బాగున్నరా అండి
బాగున్నాఅమ్మ బువ్వ తిన్నారా
ఆ భోన్ చేసినామండి మీరు భోన్ చేసినారా
ఆ ఇప్పుడే ఆమ్మ చికెన్ తిన్నాము
అ అండి ఈరోజు మ్ మీరు మాతో కొంచెం మా అరమ్ గురించి
ఆ
కొన్ని విషయాలు చెప్తారా
చెప్తామండి మేము చికెన్ కబాబ్ తిన్నాం ఇప్పుడు హలో హలో హలో ఏందిది వినపడలేదు ఆ
తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటారా లేకపోతే లేదంటారా
ఉంటాయమ్మ చికెన్ తింటే ప్రయోజనం ఉంటాదిలే చికెన్ గోంగూర తిన్నాను ఇప్పుడు గోంగూర మటన్ గోంగూర చికెన్ మటన్ కాదు హలో
ఆహారం హలో ఆహారం అం తినడం వల్ల ఇంకా అంటే ఎట్లాంటి ఆహారం అంటే ఇప్పుడు విటమిన్స్ రాళ్ళన్నా మనకి బా డిలో హి రక్తం ఉండదు గదండి రక్తం పెరగల్లంటే ఎట్ల మంచిగా పోష్టికాహారమైన వస్తువులు తినల్ల అంటారు ఇది నిజమేనా కాదా
నిజమే రక్తం పెరగల్లంటే బీట్రూట్ తినల్ల
ఉ బీట్రూట్ తింటే రక్తం పెరుగుతుందంటారు
ఆ బీట్రూట్ దిన్నల్లా ముల్లంగి ఆక్కూర్లు తినల్ల
ఊ ఇంకా దానిమ్మ అట్లాంటివన్నీ తినల్ల
ఆ
ఇంగా మనకి చాన విటమిన్స్ అట్లాంటివన్నీ రాల్లనుకో ఆక్కూరలు ఇప్పుడు పాలకురాకు తోటకూరాకు
పచ్చి మామిడికాయలు తినల్ల
పచ్చి మామిడికాయలు మామిడికాయలు తినడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది
ఊ
ఆ ఇంకా ఆహారం ఏమైనా పౌష్టికాహారం తీసుకోవాలంటే ఇప్పుడు గుడ్డు గాని పాలు గాని అట్లాంటివి యేమన్న తిచ్చుకోవాలంటారా
గుడ్లు పాలు
పాలు తీసుకోవడం వల్ల గుడ్డు పాలు తీసుకోవడం వల్ల మనకి గుడ్డు పాలు తీసుకోవడం వల్ల మనకి ఏమి ఉపయోగం ఉంటుందండి
నాకు తెల్దమ్మా పాలుంది ఉంటాది ఏమంటో ఏందో ఒకటి ఉంటది దాంట్లో పాలు గుడ్లు ఆ
ఆ అట్లా తెలీగుడుద్ తెలీదండి అని చెప్పకూడదండి మీరు
అవును ఆ అదే అమ్మా విటమిన్స్ ఉంటాయి దాంట్లో నంటి
ఆ అవునండి అట్లా అట్లన చెప్పల్ల ఇంకా ఆక్కూరలు ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల
ఆక్కురా పాలకురా తోటకర ఆ మళ్ళా తర్వాత ఇది మ్మా మునగాకు మున్నగకు బా తిన్నాల తింటా నేను యాపాకో మునగాకో
ఉమ్ మీరు ఆరోగ్యంగా బాగా ఉన్నారు రండి
నాకు షుగర్ వచ్చిందమ్మా అందుకే ఆయాపాకు మాతరలు ఆయాపాకు తింటాన్నా ఈ మధ్య
ఆ వి పాకు అవన్నీ కూడా ఆరోయ నికి సంబంధించినవి నా
ఆ మునగాకు ఆ దాంట్లో ఫైవర్ ఉం ఉంటది బాగుంటుది మునగాకు ఆ తర్వాత ఆ పనిగంటకు
అ
ఇట్లాంటి తింటా ముల్లంగి
అవును అన్ని చాల ఆరోగ్య పచ్చివి తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా ఇంకా వాటిని జ్యూస్ చే
పాచివే తినాలి బాగా
ఉమ్ పచ్చివి కానీ అంటే ఎవరైనా తిన్నాలేనోళ్లు ఉంటారు కదండి అప్పుడు వాళ్ళకి
అ ఉమ్ జూస్ చేసుకుని తాగొచ్చా ఏ ఊర అమ్మమ్ది
ఆ ఈ ఇంకా ఆహారం గురించి ఇంకా చెప్పండి ఏమైనా సమాచారం
ఇంకా ఏం లేదమ్మా అదేనింగా హలో
ఆ చెప్పండి ఇంకా ఆహారం గురించి
ఏం లేదమ్మా ఇంకా మ్
ఆ చెప్పండి ఇంకా ఆహారం గురించి ఇంకా ఏమేమి ఈ పౌష్టికాహ ఆహారాలు ఉన్నాయండి మీ దృష్టిలో
పాలు
ఉమ్
ఆ నెయ్యి వెన్నా వెన్నా వెన్నా నెయ్యి
ఆ సరే అండి ఇప్పుడు ఆహారం ఆహారం అంటే మనం తీసుకునే మంచి ఫుడ్ కాదు చెడ్డ ఫుడ్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు బయట పిల్లలు అంతా జంక్ ఫుడ్ తీసుకుంటారు కదా దానికి
వాళ్ళ బయట గోపి ను పాని పూరి ఇట్లాంటివన్నీ తినకూడదుమా
దాని వల్ల మనకి మంచిదే అంటారా లేకపోతే అది
బయట ఫుడ్ తన్నడం వల్ల డైజెషన్ కాదుో ఇది ఇది గోపి తింటే డైజేషన్ కాదు
అదే గోబీ మన ఇంట్లో మన ఇంట్లో తయారు చేసుకోవచ్చా అండి
ఆ ఇంట్లో తయారు చేసుకోవచ్చు నచ్చ
ఊ ఇంట్లో తయారు చేసుకొని తినడం వల్ల అది ప్రయోజ ప్రయోజనమే అంటే బయట ఎట్లా చేస్తారు అనేది మనకు తెలియదు ఉ అంటే ఇప్పుడుదా అట్లాడ రోడ్లు పెట్టుకనే విధానికి దుమ్ము పన్న అట్లంతా పడతా ఉంటాయి కదా అందుకె వద్దు అని అంట తన్నారు అంతే కదా
ఉ అంతే
ఇంకా ఇంకా ఆహారం మన ఆహారమే మహాభాగ్యం కదండి
ఉ ఉ అవును మేడమ్ ఆరోగ్యం మహాభాగ్యము ఆరోగ్యం ఉంటే కోట్లున్న పనికి ఇగ రాదూ కోట్లు ఉన్నా ఆరోగ్యం బాలేకుంటే ఖర్చు అయిపోతుంది హాస్పిటల్కి ఆరోగ్యం ఒకటి బాగుంటే కోట్లు మిగి ఇల్లట్ ట్లో
పెద్దళ్లు ఆరోగ్యం
ఆరోగ్యమయితే బాగుండాల అందుకే పచ్చి ఇవి ఏమి పేసుళ్లు మొలకలు ఇ ఇట్లాంటివి చిరుధాన్యాలు తినాలా
ఆ
ఏం బాగుంటది అప్పుడప్పుడు మామిడికాయ తినాలా
అందుకే పెద్దోళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం
ఈరోజు చాలా అసలు అప్పుడప్పుడు మా తింటా ఉండాలమ్మ హలో
ఆ అందుకే పెద్దోళ్ళు ఏం చెప్పినవీ పెద్దోళ్ళు చెప్పినవన్నీ నిజాలే అవి మన జీవితంలో
మ్మ్
మన జీవితంలో ఎంతో మూల్యమనీ చెప్తారు కదండి అందుకే పెద్దలు చెప్తుండేది ఆరోగ్యమే మహాభాగ్యం అని
మ్మ్
ఉమ్ అండి
హలో మేడం కట్ చేత్తారా కాల్
ఆహా ఇంకా ఇంకా కొన్ని విషయాలు పంచుకోండి మాతో
ఇంకేమి ఇంకా ఇప్పుడు ఆ గోంగూర వల్ల గోంగూర తినొచ్చు బాగుంటుంది, మళ్ళా తర్వాత పాలకూర తినొచ్చు మెంతికూర తినొచ్చు ఆ. ఆ అమ్ మళ్ళా ఇంకా చండీగా ఉన్నాయి ఆ ఆ మనకు
ఆరోగ్య ము భాగ్యము మహాభాగ్యము అని అంటారు పెద్దలు
తిరుజా నళ్ళంటారే అ ఆ బ్రౌన్ రైసు ఇది తర్వాత అవి ఉన్నాయి ఇంకా కొన్ని
భార్గయి ఒంట్లో షుగర్ ఫ్రీ అయి అని చెప్పి ఉన్నాయి కదండి అవి తినడం వల్ల కొర్ర బియ్యము అట్లా
ఆ కోర్రలు సాములు అవి మన ట్రెడిషన్ నెల బియ్యము అనమాట అంటే మన తెలుగు వాళ్ళు పండి అప్పుడు ఎప్పుడో పండించినారు ఇప్పుడు ఎవరు పండిస్తున్నారో ఏమో తెలియదమ్మా
ఆ అప్పుడు పండించిన అందుకే అండి ఆ పెద్దలు చెప్పేది ఆరోగ్యం మహాభాగ్యంమని అ తినడం వల్ల మన ఎంతో ఎంతో మేలు జరుగుతుంది మన
మ్మ్ మ్మ్ ఇప్పుడు వైట్ రైస్ తినే షుగర్ షుగర్లు బిపిలు వచ్చినాయి
అవునండి ఆ కొర్ర బియ్యము సాములు ఇంకా అట్లా ఇంకా ఇప్పుడు రెడ్ రైస్ అని చెప్పి ఉంటాయి ఇది ఎర్ర బియ్యం నల్ శివశ్రీ రైస్ అ చెప్పి చానా మార్కెట్ లో దురుకుతానయి
మ్మ్
టం వల్ల మన ఆరోగ్యం మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం తినేది అంటే బియ్యం తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ మన బాడీకి కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఇవి అన్ని చాలా కావల్లా కదా
మ్మ్
అందుకోసామ్ మన ఆరోగ్యంని మనమే కంట్రోల్ చేసుకోవాలీ మన బాడీ దీనికి ఏం చేయాలా మన హెల్త్ మన హెల్త్ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి అంటే పౌష ఆహారం తీసుకోల మనం
అవును
ఇంగ చే చాలా అంషాలు చెప్పినారండి మాతో చాలా విషలు పంచుకున్నారు
మ్మ్
హ ఇలా ఇంకా ఇంకా ఎవరయితే చెప్ చెప్పండి మీరు ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటన్నారా ఇట్లా ఆహారం గురించి
అంతెలేమ్మా తినేదె నెయ్యే పాలు బాగా నెయ్యి తో బ తినల్లా కోద్దిగా పెరుగు పాలు ఆకుకూరలు బతినాల
ఆ ఇంకా ఇంకా అట్లాంటి
గుడ్డు రోజుకు రెండు గుడ్లు తినాలా
ఆ
రోజు రెండు మూడు గుడ్లు తినాల హెల్దీగా మనకు దొరికే మన లో బడ్జెట్ లో మా ఎట్లా వాళ్ళు లో బడ్జెట్ లో తినేటవి అవి గుడ్లు
గుడ్లు పాలు చప్ పాతిలు
జొన్నలు రాగి
ఆ
తిండే బాగా ఆరోగ్యం ఉంటందమ్మా
అవును అవునండి ఇంగా మ ఆహారం మనా మనం కాపాడు కొళ అందుకే మన పెద్దలు ఊరికే చెప్ప చెప్పలేదు ఆహ ఆరోగ్యమే మహాభాగ్యమ అని
మ్మ్ హ్మ్
ఇంగ ఎవరైన మీకు తెలిసిన వాళ్ళకి గానీ ఎవరికైన కానీ ఆహారం తీష్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అని చెప్పి అందరికి చెప్పండి సరేనా
ఆ సరే మేడం
ఆ మాతో ఈ మీ ముఖ్యమైన తమ సమయాన్ని మా తెకాయిం కేటాయించి ఎన్నో తెలియనీ విషయాలు తెలిసిన విషయాలు మళ్ళీ నాకు తెలియకుండా మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలుమ్మా నమస్కారం